ఆ బాగున్నాకును నువ్వు బాగున్నావ ఆ
బాగున్నా ఏం చేస్తున్నావు
ఏం లేదు తిన్నా తిరుగుతాన అటు ఇటు వాకింగ్ చేస్తున్నా
ఏ కూరా
ఆలుగడ్డ వండింది మా మమ్మీ
ఆహా
ఆల్గడ్డ పొద్దునేగా కొత్తగా పోయి పెట్టిర్రు
ఆ
కొత్తగా పొయ్యి పెట్టిరు ఆ పొయ్యి మీద ఏదో ఒకటి ఉండాల కాగాని మా అత్తమ్మొళ్ళు ఇక కొత్త పొయ్యి చూడంగానే వాళ్ళు కూడా వండాలనిపించింది ఇక
ఆ
వండిరిగా నాలుగు గుడ్లు పెట్టి ఇగ గుడ్లా పులుసు వండిన్లు
ఆ
ఆ మళ్ళా ఆలడ క్రూండీలు
ఆమ్
ఆమ్ క్రూండీలు
మాది పొద్దున్న టమాటా ఎగ్గు ఇప్పుడేమో పెరుగు పచ్చడా
పెరుగు పచ్చడి కూడా ఉంటందా
ఉంటది ఉంటది ఎట్లా చేయాలంటే ఎట్లా చేయాలంటే పెరుగును గిల్ల కొట్టాలి ఫస్ట్
ఆ
పెరుగును గిల్ల కొట్టిన తర్వాత ఫస్ పోపేయాలే జీలకారవు ఆహ పెరుగు గిల్ల కొట్టిన తర్వాత ఉప్పేయాలే
ఉమ్
ఉప్పు వేసిన తర్వాత పోపులా అన్ని పోపు ముంజలు కరివేపాకు ఎల్లిగడ్డ పసుపు అయాన్ని వేసుకోవాలి ఆ పోపిల పోసుకోవాలి అం తే పెరుగు పచ్చడి రెడీ ఆ
ఆహా నువ్వు చేసినవ్ ఎప్పుడైనా
ఆ హాస్టల్లో తింటా నేను
హాస్టల్ లో మీకు పెరుగుపచ్చడి కూడా ఉంటందా
ఆ ఉంటది ఉంటాయి
ఉహూ ఏం వండుతారు మీ హాస్టలా
పాత హాస్టలోన కొత్త హాస్టల్ లలా
కొత్త హస్టల్
కొత్త హాస్టల్ రో ఫస్ట్ మండే ఏమో ఆ ఇడ్లీ
ఉమ్
ఇడ్లీ చపాతి పోపు రైస్ ఎగ్ రైస్
ఉమ్
పూరి బోండా
ఉమ్ పాత దాంట్లో
పాతదంట్లో మండే మండే ఎమో ఆ టమాటా రైసు
ఆ
తెల్లారి ఇడ్లీ మళ్ళా తెల్లారి బగార రైసు
టమాటా అన్నామంటే వాళ్ళు ఏమెత్తారు
టమాటాలు కొత్తారు
ఆ
పోపుకేత్తరు
ఆ
ఇంట్ ఆ తర్వాత నీళ్ళు పోసి నీళ్ళు మసల్ తర్వాత బియ్య వేసి ఆ బియ్యాంలో ఇంత కారం పోతారు గంత్ అయితే అదేం మంచిగా ఉండదు మనం చేసుకునేదయితే మనం చేసుకున్నది అయితే టమాటా అంతా మిక్సీ పట్టి అలా పోసి ఎగ్ రైస్ లెక్క చేయాలే
ఉహుమ్
అ
ఎం చేస్తన్నావ్ అడ చుక్క తిన్నట్టు ఉన్నావ్ గా అన్నం
ఇయాల ఎన్నడ్ లేంది ఇయాల రెండు మూడు పూటలు దిన్న
ఆహా మూడు పూటల్ గాద్ నాలుగు పూటల్ నుకో
మూడు పూటలే దిన్నా నాలు పూటల్ దినన్ తిన్ అన్నం లేదు
అన్నం ఉండదా మీ ఇంట్లా
ఉంటది గానీ ఇయాల లేదు మ మా జాకి కేసినం కుక్కకి
మీ కుక్కా ఎంత మీ కుక్కకి ఎంత
మా కుక్కా మేం నలుగురం దినే అంత దింటది
ఓ అయ్యా ఒకటే సార్ అంత దింటదా
ఊ మా కుక్క మస్తు దొడ్డు ఉంటది పెద్దగ నీ యెత్తుంటది
ఎహే నా ఎత్తుండదు
నీ ఎత్తుండదా కొంచెం తక్కువ ఉంటది గాన్ నీకంటే లడ్డుగుంటది మా కుక్క
ఊ మీ కుక్కను ఎక్కడ గొన్నరు పట్నంల్నా పట్నంల గొన్నరా మీ కుక్కను
పట్నంల గొన్నం తుమ్ మీద వొయిండు మా కుక్క
అమ్మో ఇప్పుడు అమ్ముతే వోతదా ఒక ఐద్ వందలకు
అహూ ఎందుకు గొనేటోళ్ళు ఉంటా వోతనే ఉంటది ఐదు వందల గాదు రెండు మూడు వేళ వోతది
ఊ అరుత్త మీదకి కరుత్తదా మీ కుక్క
ఆ అరుసుడు గాదు మనిషి ఒత్తే మీది వోతది మనం వదిలి పెట్తే కథం అది కొరికేశ్ పెడుతది మనుషిని
అమ్మో
ఉ
కుక్క చానా డేంజర్ అట్టున్నదిగా
డేంజర్ కీ ప్రో ఇగ
ఓర్ నాయన ఎంతమంది గలిసింది ఇంతవరకు
కరువలే కరిసేటట్టు ఇస్ పెడతామా మేము
హా నువ్వైతే గ నువ్వైతే నిన్ను ఆప్తేనే నువ్వైతెనే ఆప్తావ్ అటగా దాన్ని
హేడా ఇయ్యాళ మా మా గల్లీ దీసుకొని వొయినం మేం మా తమ్ముడు వోతే అది మా గల్లి రోజు గల్లి నుంచి వొయేటోళ్ళన్ని చూసి కూడా గుర్తువట్టదది ఎక్కువర నచ్చద్ మనుషులు వేరే వాళ్ళు అయితే ఇగ నెన్ బట్టు కున్న మా తమ్ముడు నన్ను వట్టుకోమనాడు ఫోన్ మాట్లాడతాడన్ పట్టుకుంటె అది ఒకటే పెట్టు గుంజుక వొయింది ఒక్క మా తమ్ముడు లేపోతే కథ నన్ను వాడేసి వేరేటోడ్ని కరుసు ఇయాల
ఆ మూతి కుట్కో కింద వడితే
నా మూతి కొట్కో పక్క వెట్టు ఆయన మీకి ఎగవడితే మాక్ దండుగ ఎత్తరు ఇగ
ఆ
ఊ అది ఒక్క రెండు అడుగులు ఎత్తే ఖతం అందుకుండే
ఊ మూతి బుట్లు వెట్టక్ పొయిరు బుట్లు
ఏమో మా తమ్ముడికి శ్రధ లేదు ఇగ
ఊ వాని పైసలు ఇత్తే తెచ్చి పెడతడుగా
పైసల్ లేవుగా మాక్ ప అయన్న ఉండాలి గదా
ఆహా అట్టనా
మ్
మీ కుక్కకు ఏమేమి పెడతారు అన్నం
అన్నమే పెడతాం ఏం పెడతాం దానికో షాంపూ పెడతాం దానం పోసేఅప్పుడు అంతే
అంతేనా
మ్ అంతే
ఎన్ని కిలోలు ఉంటాది మీ కుక్క
మా కుక్క ఉంటది ఓ ఇరవై కిలోల దాకా
అమ్మో
ఆ అవన్నీ సామాన్యం కుక్క కాదది బ్రీడ్ కుక్క
ఊహు
మ్
అమ్మో
మీ డాడీ ఏం చెత్తండు
ఆ
మీ డాడీ
కళాశాల కి పోయిండు
పాఠశాల కి పోయిండా
మ్ పాఠశాల
గీ టైమ్కి ఎవరు వెళ్తారయ్యా పాఠశాల
బుక్కులు బుకులు సరి చేస్తానని పోయిర్రు
ఏం బుక్కులు సరి చేసిడో పాఠశాల గ్యాప్లా మంచి బై చౌసుంట ఆటర్గా
ఏమో
సందు దొరికితే అతను దూస్క పోవుడే
ఆ
ఇంకో కుక్క అరుత్తాందేమో మా కుక్క
హలో
మా కుక్క అరుతాందంటే
మీ కుక్క కోతాందా
ఆ మా బ్రిడ్ కుక్క అరుత్తాంది
మ్ ఎవర ఎవరొచ్చిల్ ఎవరు మత్తం ఎత కాద
కాద్ కాదు పైనా పక్కింటి అబ్బాయి ఉంటడు
ఆహా
ఆయన చేసేది ఎక్కువ
పక్కింట అబ్బాయిని చూసి ఊరుతాంది అడు పైకి పోతంటే
పండుకునే టైం అయిందనే రోజు స్లాబ్ మీద వంటాడు అన్నట్టు
ఆ
ఇ ఆర ఉచ్చిలో అఐ నిమిషం పెట్టుకోనికి
మ్ ఈశ పెడితే పోయ్ పీకుతాడా ఆయన
రుగుడేనా ఊరికి పటుకుండే
తుమ్ములు ఎ జల్భ చెత్తన్నట్టు ఉందిగ
ఆ మా తమ్ముండి దిష్టి తలిగింది
ఎందుకో అంత జిట్టు కనులుడా
బిటికలలో ప్రోమో తమ్ముడు.
ఊరిని వాడింటి ఇరుగమర్ దంచతార్ నీను
ఇయలే ఇన్నడు గదా అందుకే అంటానా.
ఉహుహ్
ఒక్క రూపాయి గూడా ఇయడు మళ్ళా ఊరికేమన్నా అంటే నేను ఎన్ని కొనిచ్చినా మర్చిపోతాడు. ఎవ్వనంటే చాకొపై చాక్లెటా అంటాడు.
అదే అదే నువ్వు ఊహిచ్చినై ఏప్తూరు అడా వన్ నా గూడా చానే ఎప్తూరు.
నీన్ ఎన్ని గురించి నిన్న ఇగో నిన్నొక్కటి ఏమైందంటే నిన్న డెబ్బై రూపాయలు ఉన్నయ్ నా ఆగరా ఫస్టే ఫాల్
డెబ్బై నీ ఎక్కడియి ఆ
నా డెబ్బై రూపాయలు ఉంటే డెబ్బై రూపాలు ఇచ్చినా ఏవన్నా దీన్ ఆ ఏవన్నా కొన్ క్కరా ఆన్ జేప్పి
హుహ్
కొనుకరా అని ఏప్పితే అలా నలభై రూపాయలు నాకు పొద్దున్నే దొరికినాయ్. నా దగ్గర ఉన్నాయ్, డెబ్బై ఉన్నాయ్. డెబ్బై ప్లేస్ నలభై నూట పది రూపాయలు ఉన్నాయ్ గానీ, నలభై వేరే ప్లేస్ లో పెట్టుకున్నా. డెబ్బై వన్కి ఇచ్చిన ఇత్తే ఆ డెబ్ వేయి రూపాయలు ఏం జేసిండంటే అడా లేవని అని ఇరవై రూపాయలు చిప్స్ తెచ్చి మీగతై పిండి తెచ్చిండు.
ఉహ్
తెచ్చిండు. ఆ తెచ్చినాక తర్వాత నే జేప్పిన అన్నట్టు గిట్లా గిట్ల సంగతి పైసల్ నంటే నాయే నాయ్ నాగ్ దీనవెడతానా అనుకుంటే నవ్వుతాడు ఇగా
ఓ మరి వాయిన్ వాటా దీసుకునుడు.
మళ్ళా నీను ఇలా పొద్దున నిన్న పొద్దున రసుకుల్ రసుకు తెప్పించిన మరి నా డబ్బులు బెట్టి. పిండి పైసల్నాయి. పిండి పైసల్ లాయి వీళ్ళ పైసలు రాస్క్ పైసలు వానీ కాంతం అయ్ ఏప్తలేడు. పిండి పైసలు జేప్తులేడు. వానివి తినయే ఏప్తాండు ఇగా ఊకే.
మరి పిండి పైసలు ఎంత.
పిండి పైసలు ముప్పై.
ఆ గావాటికీ ఏప్తారా నాలవై ఇచ్చిపెట్టి నలభై ఇచ్చిపెట్టి నీ ముప్పై ఆ
నలవై ఐదు రూపాయాలు నీనలభై గంతే నీన్ నలవై పాలింగ్ వానియే నలభై ఇంకా నీనే ఐదు రూపాయలు ఎక్కువ వెట్టనా తేలు తేలు ఓ అవ్వ అవ్వ తేలు కమింగ్.
ఎక్కడుంది.
ఇక్కడ తేలుంది. నీన్ గసున్న దగ్గరా
కార్చిందా
కర్వలేద్ నా ముందే ఉంది. ఊర్కోచింది నా దగ్గరికి.
పెద్దదా చిన్నదా.
పెద్దదే నల్ల తేలు.
ఏద్దాం చానా పెద్దగుందా.
గింతుంది. ఓతంగ్
ఆమో చానా పెద్దగా ఉంది అట్టుందిగా హలో
మమ్మీ తేలు ఇగోఇక్కన్నే
హలో
ఆ హలో
తిన్నావా అక్క అన్నం
తిన్నా తిన్నా నల్లా పేర ఉన్న టున్నది
హ్మ్ అమ్మో
పెద్దగా ఉంది ఫోటో చూసినవా సరే మరి ఉంటానా
ఆ సరే సరే ఉంటానా
ఆ